హలో చిన్నోడ హ్యాంగప్ అని ఓచ్చిందే అక్కడ
చేయ్యొద్దు చేయ్యొద్దు మాట్లాడు అంతే వినిపించదు సరిగ్గా
ఆ
ఆ మాట్లాడు ఏదోటి
ఆ ఏం మాట్లాడ ఏ టాపిక్ గురించి మాట్లాడ్లమా
మేము దూత్సాగర్ వాటర్ఫాల్స్ కేళ్దాం అనుకుంటున్నాం
ఆ వాటర్ఫాల్స్కు
దూత్ కాదు దుత్సాగర్ దూత్సాగర్ వాటర్ఫాల్స్కి వెళ్దాం అనుకుంటున్నాం
ఆ దూత్సాగర్ వాటర్ఫాల్స్
ఆ గోవా దగ్గర తెలీదు ఇంకా అన్ కోలేదు గోవా దగ్గర అది ట్రైను ట్రైన్ దిగిన్తర్వాత
ఆ
ఆ స్పాట్కేళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత లెవెన్ కిలోమీటర్స్ అప్పు లెవెన్ కిలోమీటర్స్ డౌన్ ట్రెకింగ్
ఉ
ఆ లెవెన్ కిలోమీటర్స్ ఎక్కి పైకెళ్ళిన తర్వాత అక్కడ వాటరుంటాయి
ఉ
ఫాల్స్ వాటర్ ఆ లైఫ్జాకెట్స్ ఇస్తారు మనం స్విమ్మింగ్ అంతా చేసుకోవచ్చు దాని తర్వాత మళ్ళీ లెవెన్ కిలోమీటర్స్ డౌన్
ఉమ్
ఉ అప్పుడు అక్క వాళ్ళు కూడా వెళ్ళినిన్నారు
ఉ ఆ అక్క అనినింది కదా దూత్సాగర్ ఏళ్ళానని
దూత్సగరు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఎళ్ళిన్నారు వాళ్ళు గోవా స సప్రేట్ వెళ్ళారు దూత్సాగర్ సప్రేట్ ఎళ్ళారు
ఆహా
గో-గోవాకేళ్ళే దార్లోనే దూత్సాగర్
ఆ ఆ
ఏ అ ఆ కాదు మాట్లాడేదోటి
తర్వాత
ఆ తావత ఇంకా రీసెంట్గా నాకు తెలిసిన వాళ్ళు ఉడిపేళ్ళారు
ఉ
ఆ మీరెక్కడికేళ్ళారు
మేమా తిరుమ్ల వెళ్ళాము
తిరుమల ఇంకా ఏమేమి చూసారక్కడ
తిరుమ్లలో సహశలాతోరణము పాప వినాశనము ఆకాశగంగా వుడ్లాడ్స్ ఇంకా అక్కడ అంతా వెళ్ళాము తర్వాత గోవిందరాజ స్వామి గుడి వరాహ ము ప్రతీ దేవాలయము అక్కడంతా వెళ్ళాము
వు-వుడ్లాండ్స్ ఏంటి వుడ్లాండ్ చ్ ఎంటి
ఎంటి
ఉడ్లాండ్స్ ఉడ్లాండ్స్
ఆ వుడ్లాండ్సు
ఏంటది
వుడ్లాండ్స్ అంటే గా ఆ అక్కడా ఇవి విగ్రహాలులాగా అంతా ఉంటాయి
ఆ
తర్వాత అక్కడ నీళ్ళు కొంచెం లోపలదే ఒకచోట చ్చే సి నీళ్ళు ఉంటాయి అన్నమాట లోపలికి వెళ్ళిన తర్వాత అ నీళ్లలో చిన్న తాబేళ్లుంటాయి అవి చూసేసి వచ్చేస్తాం అదేదో కొంచెం వెరైటీగా ఉంటాది అక్కడ కానీ దాని గురించి మాకు ఎక్స్ప్లైజ్ చేసే వాళ్ళు అక్కడ ఎవరు లేరు సో చూసేసి వచ్చేసాము
అరుణాచలము
ఆ
అరుణాచలం
ఆ అరుణాచలం కూడ వెళ్ళాం కదా అరుణాచలంలో చాలా దూరము ఫోర్టీన్ కిలోమీటర్స్ నడిచాము అక్కడంతా కూడా ఫస్టు ఇంద్రలింగం అంటే అగ్నిలింగము వాయులింగము యమలింగము తర్వాత ఆ చంద్రలింగము సూర్యలింగము ఇట్లా అన్నీ చూసుకుంటు వచ్చాము
ఆ ఆహా కాదు వెళ్ళేటప్పుడు మీకు రోడ్లో నడవలేదా
రోడ్లోనే నడుచుకుంట వెళ్ళాము అదంతా కూడా రోడ్లో నడుచుకుంటూ ఆ అవన్నీ చూస్కు కుంటు వెళ్ళాము లాస్ట్లో ఈశాన్య లింగము తర్వాత ఇంకా మళ్ళీ శివాలయంలో కెళ్ళేసి దర్శనం చేస్ కొని మళ్ళీ వచ్చేసాము
ఆహా మేము వెళ్ళినప్పుడు పొద్దునేనే స్టార్ట్ టయ్యం కాబట్టి మధ్యలో అంతా ఏం అంటే వెహికల్స్ అంటే వెహికల్స్ ఏం లేవు మధ్యలో
ఆ వెహికల్స్ అంత పెద్దగా ఉన్నాయి వెహికిల్స్ కూడా
మీరు ఏ టైమ్లో ఎళ్ళింది
మేము మార్నింగ్ ఎళ్ళాము మార్నింగ్ ఇంత ఎన్ని గంటలకు వెళ్ళాము మార్నింగ్ వచ్చేసి ఒక లెవెన్కు అట్లా బయలుదేరినాము ఒకసారి ఫస్ట్ దర్శనం చేసుకున్నాము గుల్లోకి వెళ్ళి మళ్ళా లాస్ట్ లో కూడా మళ్ళ అంత తిరిగిన తర్వ త మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకున్నాము మార్నింగ్ వెళ్ళినప్పుడు లెవెన్కి అట్లా వెళ్ళాము వెహికల్స్ అన్నీ పోతూనే ఉన్నాయి దావకాడకు వెహికల్స్ పోతాంటాయి మనం సైడ్లో నడుచుకుంటా పోతు ఉంటాము
ఆ
ఇంకా అక్కడ మనకి ఏదైనా ఆకలి ఎసినా కూడా అంత తినడానికి కూడా అక్కడక్కడ మధ్యలో ఉంటాయి ఆ ఏం తినాలనుకుంటే అవి తి తినొచ్చు తర్వాత మనకు కాళ్ళు నొప్పులోచ్చినా ట్లైతే అక్కడ మన కాళ్ళు అందులో పెట్
మసాజు ఆహా మేము కూడా చూసాం అది మేము చూస్ తి నవ్వుకుంట వెళ్ళాం మేము కుడ చూసాం ఆ మిషిన్
ఆ మనకు కాళ్ళు నొప్పులు పెయిన్స్ ఉన్నట్లయితే దాంట్లో కాళ్ళు పెట్టేస్తేనా వాళ్ళు మిషన్ ఆన్ చేస్తే బాగా మసాజ్ చేస్తాది
పెట్టావా పెట్టావా నువ్వు
ఆ పెట్నాము ఆ అన్న అడిగేసరికె పెట్టేయాండమ్మా పెట్టేయండమ్మా అని ఇద్దరు ధను అన్న ఆనంద్ అన్నా అడిగే సర్కే మళ్ళా పెద్దమ్మ నేను పెద్ద పెద్దమ్మ వదినా అందరం పెట్టుకున్నం
ఆహా
అమ్ములు అక్క అందరం పెట్టుకున్నాము ఇంకా మధ్య మధ్యలో అవన్ని కొనుక్కుంటా వద్ బజ్జిలు బురుగులు అట్లా కొనుక్కుంటా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పోయినాం చాలా బావుండింది ఆ తర్వాత ఒక చోట గు దే లోపల సందులో గుండా దూరాల్సో స్ టదన్నమాట వైకుంఠ మోక్ష ద్వారమా ఎందో ఆ దాంట్లో గూడా చాలా బాగా అసలు దూర్నాము అసలు లావుటోలైతే పడలేరు అ
మి మీకు లైన్ ఊందా సరిపోయిందా
లేదు క్యూ లైన్ ఉండింది చాన దూరము
మేము గూడ చాలా క్యూలైన్ ఉందని చెప్
ఆ బయట నుంచి ఉన్నింది అసలు అన్న కను క్కొలె ఎళ్ళిపోయినాడు కొంచం చీకటి పడిపోయింది అప్పటికి
ఆ
ఆఅ అన్న మళ్ళా పెద్దమ్మ చూసింది పెద్దమ్మ కళ్ళు డేగ కళ్ళు గదా కదు అక్కడే అక్కడే ఉంది చూడు అనేసి అంటేనే ఇంగ మళ్ళ అందరూ అక్కడికి లైన్ లేకోచ్చేమొ ఆనంద్ అన్నొళ్ళు సుమారుగేళ్ ళ్ళిపోయిన మళ్ళ రిటర్న్ ఒచ్చారు
ఆ
మళ్ళా అందరం దూరినాము ఈ పక్క ఒచ్చి లాక్కోం లాక్కోండి అని అంటాన్రు బాగా దూరేసి వచ్చేసారు బాగా అందరూ గూడా దూరినార్లే బాగా
ఆహా
మ్ మళ్ళా అది అయిపోయి మళ్ళా లాస్ట్లో ఇంకొకటి ఏదో ఉన్నింది మొక్ష ద్వారం అయిపోయిన్ తర్వాత గూడ మళ్ళ లాస్ట్ లొ ఈసాన్య లింగం మెనె